ఉమ్
ఇనిపిస్తుందా
ఆ వినిపిస్తోంది
ఎం చేస్తాన్నవ్
ఏం చేస్తున్నాను ఏమి చేయట్లేదు ఖాళీగానే ఉన్నా
హు ఉమ్ నేను కూడా ఏం చేయట్లా ఖాళీ అటు ఇటు తిరుగుతున్నా వాకింగ్.
హు ఉమ్ కాలేజ్ లేదా ఇవాళ
ఈరోజు ఆదివారం కదా
ఉ హు ఉ కాలేజీ లో హడావుడి ఐపోయిందా చికెన్
హు ఉమ్ మాది కూడా ఆదే
ఉమ్ సండేగా అందరికీ అదే ఉంటది.
ఉ అంతేగా
ఉమ్ ఇంకా మరి.
ఏముంది చెప్పాలి మీరే
రేపు ఉందా కాలేజు
ఆ ఉంది నాకు రేపు కాలేజ్ పదకొండింటికి పదకొండు ఆ పదకొండింటికి
ఎందుకూ అలా
ఏమో రేపు పదకొండింటికి రమ్మని బేట్టారు.
అప్పుడెలాగా
ఆ యూనిఫామ్ ఏసుకొన్రండి, పదకొండింటినుంచి కాలేజీ అని బేట్టారు. నేను అంత పొద్దున్ పొద్దున్నే ఎల్లి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా
హ్మ్
ఆ అ.
ఎందుకంట యూనిఫాము రేపేమన్న ఉందా ఏమి?
ఏమో తెలీదు నాకు దెల్సీ అటెంట్ల హడవుడది తీసుండరు హల్ హడావుడి ఉన్నఇది డెకరేషన్ అయన్నీ జేశారుగ అన్ని క్లాస్ లో అయన్నీ పీకాలిప్పుడు ఉమ్ అందుకయుండొచ్చు అననుకుంటున్నాం బట్ తెలీదు.
హ్మ్
ఉమ్ ఉమ్ ఈ ఫ్రీ బస్సు పెట్టిన దగ్గర నుంచి జనాలు ఎక్కువయ్యారు గదా అదెక్కేళ్దామన్నా భయమేస్తుంది. ఆ జనాల్ల ఏం ఎక్కుతమని
హ్మ్
ఉమ్ సరే అన్ కాలేజ్ బస్ ఎక్కేళ్ళామనుకో తొమ్మిది అవ్వకుండానే దింపేస్తాడు ఆ రెండు గంటలు ఏం జేయాల్ మళ్ళ
అవునా
ఉమ్
మళ్ళీ ఇక్కడి నుంచి మీకు ఉండదేమో ఆర్ టీ సి బస్సు
ర్థంకాలా
ఇక్కడ్నుంచి ఆర్టీసీ బస్సు దొరకదేమో అంటున్నా.
నేనదే ఆలోచిస్తున్నా ఏం జేయాలా అని. ఉమ్ అందరికి లేదు కాలేజ్ ఐదైదు బ్యాచిల్కే కాలేజ్ ఇంకా, నాక్ తెలిసి రేపేళ్తే ఇంగివారం ఎల్లక్కర్లేదను అనుకుంట నేనింకా
ఉమ్ హు
ఐదైదు బ్యాచులు టైం ఇస్తారంట టైమ్ ల వెళ్ళాలి ఉమ్ ఐదైదుల్ బ్యాచ్చుల్కి ఆ అంటున్నారు మరి నిజమో గాద్ త్తెలీదు ఇంక బ్యాచ్ నంబర్ల కట్ల ఆ అంతే వారంకొకసారి అట్ల ఉంటది
మీ ఫ్రెండ్స్ ఉన్నారు గద తెనాలోళ్ళు ఆల్లొచ్చార ఇంటికి అక్కడే ఉన్నారా?
అహా వాళ్ళ
వాల్లోచ్చారా ఊరికి అక్కడే ఉన్నార?
అక్కడే ఉన్నట్టున్నారు ఇందాక స్నాప్ బెట్టింది మా ఫ్రెండ్ మాల్లో
ఉమ్ హూ హాస్టల్ల్లో ఉంటున్నారా ఎంద్
ఆ హస్ట్లే
ఉమ్ హు హ్
ఉమ్ బట్టలు తీసుకొని ఎళ్తున్నారు ముందే ఏముంది రోజుకి వంద రూపాయలు కడితే వాళ్ళు అన్నం పడతారు మూడు పూట్ల నూట యాభై
మ్మ్ హ్మ్ మ్మ్ హ్మ్
ఏం ఉంది ఒక ఫ్రైడ్ రైస్ తిన్నాంత బయట బయట
బయటా మ్మ్ హ్మ్
ఏం వండుతున్నారు నైట్ మరి
నైట్ ఆ అన్నమే ఇంకా
హ్మ్
మ్మ్
మ్మ్ హ్మ్ కూర చికెన్ ఏనా హలో
ఆ హలో
మ్మ్ చికెన్ కూర ఉందా ఇంకా మధ్యాహ్నం దే
ఆ అదే ఉంది రసం ఉన్నాయి
మ్మ్ హ్మ్
రైస్ ఒకటి వండితే సరిపోది మ్మ్
మ్మ్ హ్మ్
మ్మ్ అది సంగతి ఇంకేం మరి
ఎం ఉంది చెప్పాలి టప్ కి ఛార్జింగ్ పెట్టాడా రేపు తీసుకొని వెళ్ళాలి
మ్మ్ హ్మ్
మ్మ్ డబ్బా ఏంటి కొత్తగా ఉంది ఇక్కడ
ఏం డబ్బ
ఇది
అద కింద వాళ్ళది మొన్న అట్లు ఇచ్చారే అది
ఆహా ఇంకేంటి సంగతులు ఈరోజు ఎట్లా ఉంది మీకు వాతావరణం అక్కడ
ఈ ఎండ గానే ఉంది
మ్మ్ హ్మ్ ఈ రోజు మామూలుగా రాలా ఈరోజు నేను మధ్యాహ్నం బస్ లో వచ్చా ఎండా మామూలుగా లేదు అమ్మో
హ్మ్
ఆ జనాలు ఏంటి ఆదివారాలు కూడా తిరుగుతున్నారు ఆదివారాలు ఏం పనిలు ఉంటాయి
ఫంక్షన్ లో ఏవో ఉండి ఉంటాయి
ఆ బస్ నిండా జనాలే వామ్మో ఎక్కలేక ఓ బస్ వదిలేసా ఇంకా రెండో బస్ కూడా మళ్ళీ ఎప్పుడికి వస్తాయోలే అని ఎక్కి నుంచున్నా ఇంకా మ్మ్ బస్ ఆగనియ్యట్ల గాల్లోనే ఎక్కేస్తున్నారు జనాలు ఆకుండానే ఆగేలోపు ఎక్ ఎక్కుదామంటే ఆ లోపే బస్సు నిండిపోతుంది
ఆ
అట్లా పరిగేతున్నారు జనాలు అసల అమ్మో మ్మ్ హ్మ్ ఏమున్నాయి ఏం చేశారు పొద్దున్న టిఫిను
పొద్దున బయట తెచ్చుకున్నాం పెసరట్టు
ఆహా బయటట్టా నిన్న రాత్రి గూడా నేను బయట టిఫిన్ తిన్నగా. హ్మ్ హు ఉహు తెచ్చారు బయట నుంచి. మా అన్నాను వదిన బయటకి వెళ్ళారు.
హ్మ్
అయితే టిఫిన్ తినొస్తామని వెళ్ళారు. అళ్ల అత్తని ఇంట్లో వదిలేసి ఆవెమో టిఫిన్ వండుకొని పిండి రుబ్బి వస్తున్నారా అని చెప్పి ఎన్ని సార్లు ఫోన్ చేసిందో.
ఆ
ఓకే అ మనిషి అంతా బయటె ఉంది. సరే అని చెప్పి మా అన్నె మా అన్నయ్య ఒకరున్నాడులే ఆ అన్న ఎమో వెళ్ళి ఆ వాళ్ళమ్మకి చెవులో వాళ్ళ బయటికి రౌండ్కి వెళ్ళారంట అని చెప్తే ఆమోకేమో మనం రౌండ్ కి వెళ్దాం ల వినిపిచ్చి ఇప్పుటిదాకా తిరిగింది సరిపోలేదా అది ఇది అని చెప్పి గొడవ పడింది. అదేమో ఆమె వినింది. చేవులో చెప్పినయి ఈమెకి వినిపియ్యద పక్కన ఉన్న వల్ల అత్తకి వినిపించి మనం కూడా వెళ్దాం పదండి అని గోళ గోళ చేసింది. ఆ కానీ వెళ్లలా హ్మ్ ఉ మళ్ళీ మట్లు దిగాలిగా మూడు ఫ్లోర్లని ఇంకా ఫోన్ చేసి టిఫిన్ తెమ్మని చెప్తే వాళ్ళే ఆనియన్ దోశ తెచ్చారు.
హ్మ్ హు ఈ అమ్మాయి ఏంట ఎప్పుడు ఇక్కడే ఉంది అనుకుంటార ఆడ. కొంచెం ఆల్లె ఆ ఊరి నుంచి వచ్చినోళ్ళు.
ఎందుకు అనుకుంటారు ఎప్పుడెక్కడున్నా ఇప్పుడే కా ఉంది.
పోయినసారి వాళ్ళ వచ్చినప్పుడు కూడా అక్కడే ఉన్నావు గా.
ఎందుకు అయిద్ది.
అప్పుడు ఒకసారి వచ్చారుగా అక్కడ ఫంక్షన్ కి మనందరం ఒక నది దగ్గరికి వెళ్ళాము కార్ లో.
ఆహా అవున అవును కదా అప్పుడు ఎందుకు వెళ్ళాను నేను అసలు అప్పుడు కూడా కాలేజ్ నుంచేనా
హ్మ్ లేట్ అయ్యిందని అటెల్లా
హ్మ్ హూ ఆళ్లకు అంత పట్టిచ్ కునే తీరిక్ ఉం వెళ్ళాలి ఫస్ట్ మళ్ళ పట్టిచ్ కోరు మనల్ని. ఆ ఇంకేంటి భోజనాలు అపోయినయా.
ఏముంది ఆ ఎప్పుడో ఆయిపోయినయ్
అవును ఏంట్ అప్పుడే తినేశారా.
ఇప్పుడే కాదు మధ్యాహ్నం అయినయ్.
ఆ అదేంట అప్పుడే అయిపోయినా అనుకునా ఇంకా టైం ఎనిమిది కూడా అవ్వలేదుగా
హ్మ్
అవునా హ్మ్ ఏముంది అష
టిఫెన్నా అన్నం ఈ పూట
రెండు చికెన్ అన్నం.
చికెన్ కాదు టిఫినా అన్నమా అంటున్నా
ఫినా టిఫిన్ కాదు అన్నమే.
హ్మ్ హూ హు
రేప్ పొద్దున్నలా కొంచం లేట్ వెళ్ళమా న ఆలోచిస్తున్న. పొద్దు పొద్దున్నే లేసి ఏమెళ్తాం అనిపిస్తుంది ఇంకొ పక్క. హ్మ్ పదుకొండింటి కంటే తొమ్మిదిన్నరకొ పదింటికొ బయలుదేరిన సరిపోయిద్ది గంట పట్టిద్ది అక్కడి నుంచి ఎవరొ కలు వస్తారుగా హ్మ్ అక్కడ్ బస్ క్కే పనుండదుగా
హ్మ్
చూడాలి సరే అయితే ఉంటాను
ఆ సరే సర్